హలో
బాగున్నారా అండి
సూపర్ మీరు ఎట్లున్నారు
బాగున్నానండీ ఏం చేస్తున్నారండీ
ఆ
హలో ఏం చేస్తున్నారండి
క్యారం బోర్డ్
క్యారం బోర్డు ఆడుతున్నారా
ఆ
బోర్డు ఆడుతున్నారా లేకపోతే పైసలు ఆడుతున్నారా
ఫోర్ టు ఫైవ్ సప్పిల్స్
బెట్టు పెట్టుకొని ఆడుతున్నారా అండి లేకపోతే నార్మల్ గానే ఆడుతున్నారా
నార్మల్ గా
తిన్నారా అండి మరి
ఎన్లే మీరున్నరా
ఏం కూరండి
ఏమో అన్న మక్తేల్వదు
ఉన్న
ఆ
టైం ఈ టైం అవుతుంది కదా ఎప్పుడు తింటారండి మరి
బార మ ఇగ మధ్యాహ్నం తింటా ఇగ ఏ వ హలో ఎ కా ఆ
బాగా డిస్టర్బెన్స్ వస్తుందిండి మీ దగ్గర మీ వాయిస్ అర్థం కావట్లేదు
ఉం చెప్పండి ఇప్పుడు ఏమి చెత్తనారు తిన్నారా
ఆ తిన్నామండి ఏం లేదండి పొద్దున్నే పని అంత చేసి ఖాళీగా కూర్చున్నామండి
ఆహా
మీ అమ్మ వాళ్లింట్లో ఎం చేస్తారు అండి
ఆసనం ఏంటో చెప్పు
ఎత కండి
నీ ఆ మా చెప్పాలాండి హలో ఆ
పొలం ఉందా అండి మీకు
ఉన్నది ఆరు ఆ హలో
ఉమమె వెడుతార పచ్చిమిిచి ఇట్లా ఏమన్నన్నా వెడుతార
పొలమే ద మీరు అక మీకు కొంచెం వాయిస్ మంచిగా వినబడతలేదు
మొత్తం పొలము పెడతారా అంటున్నా
ఆ
వస్తాయా అండి మంచిగానే మరి పెట్టుబడి మందం వస్తాయా
ఇగ అంతే వత్తయ్ అ ఆ
పొలం దగ్గరికి పోతారా అండి ఎట్లా పెడుతారో మీకేమన్నా తెలుసా అంటున్నా
ఏమున్నది నారు పోత్తరు ఫస్ట్ నారు పోసినంకా ఇరవై రోజులకు ఇరవై ఐదు రోజులకు నారు పెరుగుతది పొలం నీళ్ళు పోసి మొత్తం దుక్కి కొట్టి నంకా ఆడోళ్ళు వొచ్చి నాటేతారు
ఆ
మూడు నెల్ల తర్వాత పంట సేతికొత్తది ఆ ఇ ప వ అర్దం కాలే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయింది సెకండ్ సెమ్ ఆ నను నయ అనేేస్త వి బీకామ్ సీఎ ఇతా రా ఏందో ఏమో ఇప్పుడైతే ఏం ప్లాన్ లేదు ఆ ఆ ఆఆ ఆ ఇ రాఖి పండగనా ఫస్ట్ వచ్చేది ఏం పండుగ వ స్తాది అేడ సార్
అవు
ఉమ్మ్ గొడ్రాళ్ళు ఎసుకుంటారు మా అమ్మమ్మోల్లు ండి అదేం మంచిగా ఉన్నదా నచ్చదు అందుకే పోతలేే నేను మా వొళ్ళు పోతారు
ఎ పోతురటా అండి మీ వొళ్ళు
ఇయ్యాల ఈరోజు పోతారు ఆ
అసలు ఎయలేదా మీరు
రేపు పోత్త ఇయాలా సాయంత్రం రేపు అన్న పోతా నేను కూడా ఇగ
ఆహా ఎప్పుడు వస్తారండి ఎన్ని రోజులు మరి పండగ ఇంగా హలో హలో హలో హలో వినిపిస్తుందాండి కుంటండి